తిన్నరా అండి నమస్తే అండి బాగున్నారు ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామండి
అయినాయాండి భోజనాలు భోజనాలు అయినాయా అండి
ఆ అయినండి మీవి కూడా అయినాయంండి
అవునండి అయినాయి అండి ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళు ఆ రేపు రంజాన్ కదండి ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అవు ఆ ఉన్నారంండి అదే మా ఫ్రెండ్ ఇందాక ఫోన్ చేసింది పడగా కదా రేపు రండి అని ఫోన్ చేసి మాట్లాడుతుంది అయితే ఇప్పుడే మాట్లాడా రంజాన్ పండగ కదండి రేపు
అవునండి
అయితే వా ముస్లిం వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు కదా మా ఫ్రెండ్ ఉంది అయితే ఫోన్ చేసింది ఇందాక ఉన్నారా అండి మీ ఇంటి దగ్గర ముస్లిమ్స్
ఓ మా ఇంటి చుట్టూ వాళ్ళే ఉన్నారండి వాళ్ళందరూ మస్తు ఇగ రేపుొద్దున ఇవాళ సమయాల తోటి మా గంజులు బాగా నిండిపోతాయండి అందరుూ సేమ్యాలు వేసుకొని పట్టుకొని వస్తారు ఇంటి ముందటి వాళ్ళయితే ఇక బిర్యానీ చికెన్ అట్లా ఇస్తారున్నట్టు టు మా పిల్లలకు ఇక మా ఫ్రెండ్స్ ఉంటు వాళ్లు ఇగ ఆ రోజు భోజనానికి రమ్మని చెప్తారు కనీ ఇగ మేము వెళ్ళాము అండి ఇగ మాకు శనివారాలు వాాలా ఉంటాయి కాబట్టిగా ఇగ మేము వెళ్ళాం
అవునండి ఇగ మనకు ఆ అవునండి ఇగ ఇది మేము కూడా వెళ్ళమండి వెళ్ళము మా ఇంటి దగ్గరికి ఇంటికి వచ్చేసి మేము ఇచ్చిపోత తారు ఇగ కలవడానికి వస్తారు
అవును మనకు దసరా ఇగ మనకు దసరా ఎట్లనో వాళ్ళకు అట్లా అన్నట్టటు ఇది ఉ కాని వాళ్ళ మర్యాద బావు ఉంటదండి వాళ్ళు ప్రతి ఒక్కరికి కి నమాజ్ కాంగనే సలాం వాలేకుం అని చిన్న పెద్ద లేకుంటే చెప్పుకుంటురూ మన దానిలో మాత్రం ఇగ కొంచెం ఇగోళ్ళు ఉంటాయి ఎవరన్నా కనపడితే కూడా నమస్తే అని కూడా అనరు
అన్నారు నమస్తే పెట్టడమే మర్చిపోతున్నారంండి మన పిల్లలు వాళ్ళదాంల కచ్చితాంగా ఉ చెప్పాలండి మనం కూడా అందరం
వాళ్ళు ఎట్లా బైబుల్ చదువుకోని అందరికి అజే టారో మనం కూడా భగవద్గీత రోజొక్క సెంటెన్స్ చదువుకుంటా దానిలో అర్ధం ఏంటిది అనేది వాళ్ళకు వివరించి మనం రోజు ఒక్కటే చదవాలండి ఒక్క శ్లోకం చదివ దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి
అవునండి మా ఇంటి దగ్గర శివాలయం గుడి ఉంటదండి గుల్లో భగవద్గీత పారాయణము పిల్లలకు నేర్పిస్తున్నామండి భగవద్గీత శ్లోకాలు
అట్లన్నా అండి ఎన్ని రోజులు అయితంది అండి
ఒక పదిహేను రోజులు అవుతుందండి ఒక ఎనిమిది మంది సాయంత్రం ఆరు ఆరు నుంచి ఆరున్నర వరకు అండి పిల్లలు ఒక గురువు గారు వస్తారు ఒక గురువు గారు వచ్చి నేర్పిస్తున్నరండి పిల్లలు బాగా నేర్చుకుంటున్నారు శ్లోకాలు మంచిగా ఆ భగద్ భగవద్గీత శ్లోకాలు మంచిగా ఉంటాయి పటిష్టంగా మంచిగా నేర్పిస్తున్నారు గురువు గారు పిల్లలు కూడా చక్కగా మంచిగా ఆ శ్లోకాలు మంచిగా పలుకు మంచిగా చెప్తున్నారు
వాళ్ళది ఇప్పుడే చిన్న
ఉ హనుమాన్ చాలీస గూడ పారాయణం చేపిస్తున్నామండి ఎందుకంటే శ్రీరామ నవమి వస్తుంది కదా శ్రీరామ నవమి వస్తుంది కాబట్టి ఆ రామనామ సంకీర్తన చెప్పిస్తున్నాము భగవద్గీత శ్లోకాలు హనుమాన్ చాలీస కూడా పారాయణం చేపిస్తున్నామండి ఆ మాలలో మాల వేసి ఏసుకున్నారు
మంచిగా గుడికాడ రోజు అరగంట టైం పాస్ అవుతుందా అండి
ఏస్తాం అండి మళ్ళ వచ్చేది ఇప్పుడు శ్రీరామ నవమి ఉంది కదండి ఆ అవునండి గుళ్ళో కళ్యాణం చేస్త ఇష్టము చాలా బాగా చేస్తామండి ఒక రోజు ముందే స్వామి వారిని ఆ క్లీన్ మంచి నీట్ గా శుభ్రంగా కడిగి పెడతాము ఉత్సవ విగ్రహాలను
అంటే మీరు ఈ మట్టి విగ్రహాలు లేేరన్నట్టు
ఆ లేదండి ఇక్కడ పంచలోహాలు అయ్యి ఉన్నాయి గుళ్ళో
అంటే ఎవరనా దాతలు ఇచ్చారా అండి లేక
అవును ఆసె ఆసె వేరేఊ ఊరి వాళ్ళు దాతలి ఇచ్చిండండి
హ్మ్మ్
అవి కళ్యాణానికి ముందు ఒక రోజు ముందు మంచి నీటు గా శుభ్రంగా కడిగి పెడతాము ఒక రోజు ముందే సాయంత్రము కళ్యాణము తలవాల బియ్యం కూడాము చేసి పెట్టుకుంటామ అండి నీట్గా మంచిగా శుభ్రంగా చేసి పెట్టుకుంటాము
పెళ్ళి కదా ఎట్లన అట్లా అన్ని ప్రిపర్
అట్లనే తెల్లవారి మంచి ఆ జీలకర బెల్లము తలవాల బియము పుస్తే మట్ లు ఒకరు దాతలు ఇస్తారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి మంచి బ్యాండ్ మేల చప్పుల తోటి అవి తీసుకొస్తా స్తాండి తీసుకొచ్చి స్వామి వారిని ఎదుర్కుంటాము ఎదుర్కొని కళ్యాణము చాలా బాగా సాంప్రదాయ ప్రకారంగా కళ్యాణం జరుగుతుదండి కళ్యాణం అయిన తర్వాత అన్నదానం కూడా ఉంటదండి భోజనం ఉంటది భోజనము అయిన తర్వాత సాయంత్రము మళ్ళీ పల్లెకి సేవ ఉంటదండి ఉత్సవ విగ్రహాలను ఆ ఊరేగిస్త స్తాము ఊరేగింపు చాలా మంచిగా వీధి అంటే ఆ దగ్గర వీధిలోనే పల్లకి సేవ ఊరేగింపు చేస్తాము ఊరేగింపు అయిన తర్వాత భజన ఉంటదండి భ జన నా అందరు మంచిగ సామూహికంగా అందరు కలిసి భజన చేస్తము రామనామ సంకీర్తన చేస్తాము నూట ఒక్క సార్లు అయిన తర్వాత అందరికి హారతి ఉంటదండి హారత అయిన తర్వాత ప్రసాదం ఇస్తాము తీర్థ ప్రసాదాలు ఉంటాయి అయిన తర్వాత అందరూ ఎవరిళ్లళకి వాళ్ళు వెళ్ళిపోతారు
ఇప్పుడు శ్రీరాముని కళ్యాణం చేసినట్టు అంటే ఇప్పుడు శ్రీరామున్ శ్రీరామున్ కళ్యాణం చేస్త నట్టే శివ కళ్యాణం కూడా చేస్తారా అండి
అవును ఆ చాలా బాగా చేస్తామండి పెద్ద ఎత్తున జరుగుతది శివ మా దగ్గర ఉన్నది త్రీ
కదండి ఎలా చేస్తారండి
త్రినేత్ర శివాలయం అని స్వామివారి శివాలయం గుడి కాబట్టి అది కుడము ఆ చాలా పెద్ద ఎత్తున జరుగుతదండి ఒక ఇప్పుడు ఒక సాయినిహర్ మెడికల్ షాప్ అని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ పట్టు వస్త్రాలున్ను పుస్తే మట్టలు ఇస్తారు వాళ్ళ ఇంటి నుండి ప్రతి సంవత్సరం వాళ్ళే ఇస్తారండి వాళ్ళు ఇస్తారు బ్యాండుతోటి తెచుకుంటామండి
అదే ఇప్పుడు ఒక ఒకసారి ఇస్తరు కదా పుస్తెలు మట్టెలు అవి మళ్ళీ ప్రతి ఇయర్ ఇయ్యరా కొ
కొత్తయ పెడతామండి
పెట్టినయ్ ఏం చేస్త
అవి ఒక రెండు మూడు సార్లు కళ్యాణాలు అయినాయి కొంచెము అవి చిన్నగఎంత పప్పు గింజ అంతవి పెడతారండి అవి ఒక నాలుగ ఐదు కళ్యాణలు నాలుగైదు సంవత్సరాలు అయినాక వాటిని కలిపి ఒకసారి అమ్మవారికి పుస్తలు పెద్దవి చేపిచినామండి
ఆ ఆ
ఆ ఒకసారి ముక్కు పుడక చేపిచ్ నమండి అట్లా పెద్దగా ఆ ఎవలు చిన్నగ వాళ్ళ మొక్కు కోసం అని చిన్నగా ఎంత ఒక పావు గ్రాములు అట్ల పెడతారు ఆ
ఆహా వాళ్ళు కలిపి మీరు మంచిగా పెద్దగా చేపిస్తారు అన్నట్టు
అవునండి కళ్యాణము శి శివపార్వతల కళ్యాణం చాలా బాగా జరుగుతదిండి కళ్యాణం అయిన తర్వాత అందరుూ ఉపవాసం ఉంటారు కాబట్టి సాయంత్రము రుద్రాభిషేకం ఉంటుంది రుద్రాభిషే శేకం అయిన్ తర్వాత కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత సేమ్ పల్లకి ఏముంటాదండి
ఈ జాలా తోరణం అని అదేప్పుడు ఉంటదండి
తీక పౌర్ణమి రోజు ఉంటుందండి జ్వాలా తోరణము
మళ్ళీ ఇంకొకటి ఆకాశ దీపం కూడా
అవునండి ఒక నెల కార్తీక పౌర్ణమి ఆ నెల ఆ మాసం మొత్తము, ఆ సాయంత్రం ఆరు గంట్లకి ఆకాశ దీపము కంప, ప్రతి రోజు ఆరు గంట్లకి దీప్ పము ముట్టిచి, పైకి ఎక్కిస్తామండి స్తంభం ఉంటది ఒకటి దానికి పైకి ఎక్కిస్తే ఆ దీపాన్ని చూసే ప్లేసులో దానికి నక్షత్రం ఎదురుగా ఉంటది కంపల్సరి ఆ నెల ఒక్క నెల
ఆహా అట్లా చూసి ప్రిపేర్ చేత్తరా
ఆ ప్రిపేర్ చేస్తామండి చాలా బాగా జరుగుతదండి ఆకాశ దీప కార్యక్రమము
జనాలు కూడా చాలా చాలా బాగా మందోస్తరు కావచ్చు
ఆ చాలా బాగా మందోస్తారు ఆకాశ దీపము నెల రోజులు అయినంక లాస్ట్ రోజు జ్వాలా తోరణం ఉంటదండి, జ్వాలా తోర్ణం అంటే ఆ గడ్డి తీసుకొచ్చి ఆవు నెయ్యి తోటి కలిపి ఒక తాడుకి దర్వాజా దగ్గర పెట్ ట్టి, దాని నేతితో ముట్టించి ఆ తోరణం కింది నుంచి మూడు సార్లు అటు ఇటు ఉత్స విగ్రహాలను పల్లకిలో పెట్టి ఆ తోరణం కిందికి కెళ్ళి మనం ఎప్పుడైతే మూడు సార్లు అటు ఇటు ఈదుతమో సంవత్సర లో ఉన్నాయి ఎలా ఎలాంటి కీడు దోషాలున్నా ఎళ్ళిపోతయి స్వామి వారు తీసేస్తారు అన్న స సంకల్పం అందరు ఆరోగ్యంగా ఉంటరు బాగుంటారు అన్న సంకల్పం తోటి చాలా బాగా చేస్త తమండి, మ్మ్ ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ అండి మంచి మెసేజ్ అందించినందుకు
ఓకే అండి ధన్యవాదాలండి
ఓకే అండి